హలో ఆ చెప్పండి
బావున్నార
ఆ బాగున్నాండి మీరు బాగున్నారా
ఆ వా
ఉమ్ తిన్నారా
అ
తిన్నారా
ఆ తిన్నాం
ఏం లేదు ఈ టైం కి పని ఉంటారు కదా ఆటువాళ్ళ అంటే ఇంకా పని చేసుకుంటూ కూసోనమ్
అవునా ఇంక తగ్గలే కదా
ఉమ్
ఇంకా ఉమ్ హెల్త్ బాలేదు జ్వరం వచ్చింది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాం
అవునా ఇప్పుడు ఎలా ఉందండి
ఆ కొంచెం పర్లేదు ఈ రోజు ఆ హాస్పిటల్కి వెళ్లొచ్చాం
ఉమ్మ్ హు ఎండలు ఎండలకి బయటకి పోకండి వడ దెబ్బ వల్ల కూడా వస్తాయి
ఆ
అసలు ఇప్పుడు ఈ ఎండలు చూసిరా ఎట్లున్నాయో
బాగున్నాయి జ్వరం ఇంకా దనే కొంచం అప్పుడు సర్ జ వయించుకున్నప్పుడు వైరు ఉండింది లోపల దాని గురించి కొంచెం ఇన్ఫెక్షన్
ఉ సర్ది చెంచినప్పుడు కరిగుద్ద అని వేస్తే కాని అది పై పొర ఏమన్నాడంటే డాక్టర్ లోపలి పొరలకు మేము కరిగేది ఎత్తం పైదానికి వేయము. అని అ కొంతరీకి ఇన్ఫెక్షన్ ఆయితది అది ఉండడం వల్ల ఆని అన్నాడు
జరిగిందండి
పిల్లలు కాకుండా
ఆహా ఓకే దాని వల్ల ఇన్ఫెక్షన్ అయి జ్వరం వోచ్చిందా
ఆ పెయిన్ కడుపులో బాగా పెయిన్ వచ్చింది
పైనొచ్చింద
ఆ అందుకని ఈరోజు పొద్దున్నే హాస్పిటల్ ఏళ్ళం
ఆ ఏమన్నారు చూపీచ్చుకుంటే
ఆ పర్లేదిప్పుడు తగ్గింది పెయిన్
ఆహా పర్లేదా ట్యాబ్లెట్స్ ఇచ్చారా ఏమన్నా
ఆ ట్యాబ్లెట్స్ ఇచ్చరు టాబ్లెట్స్ తో తగ్గుదంట
హ్ హ్ జాగ్రత్తగ ఉండాలండి
ఆ ఈ ఎండలో కూడా కొంచెం ఆ డిజెషన్ కాక ఫుడ్డు
హ్
మావిడి పండ్లు తిన్న
అయ్యా ఆ అవింకా వేడి చేస్తాయి
నాకు మనకి ఏమి ఎరుకుంటది
అవును తెలీదుగా
తిన్నా మాడి పండ్ల వల్ల కూడా కొంచెం అరక్క
హ్
ఫుడ్డు డైజెషన్ వల్ల కూడా పేగులు కొంచెం పచ్చి చేసినయి ఆన్
ఆహా అట్లా కూడా ఉంటందా అంటే ఈ ప్రాబ్లం ఉండడం వల్ల అరగలేదేమో
ఆ అట్లా ఉందేమో మనకి ఇదని మనకు తెలియదు
తెలియదు ఉ
హ్ పిలగాడు పాపం పెళ్ళి ఉంటే వోచ్చినన్నాము మొన్న
ఇ లోప్
సమ్మర్ కాదా అని సమ్మర్ కాదా అని ఇ క్కడే అయిపోయినాం
హ్ హ్ అన్ని కలిపి ఒకేసారి వచ్చినట్టు ఉన్నాయిగా హ్ అ
ఏం చేస్తున్నారు ఈ సారి సమ్మర్ కి ఎక్కడికైనా వెళ్ళారా
ఆ మామయ్య వాళ్ళింటికి వెళ్ళోచామండి
అవునా
హు సెలవులని మామయ్య వాళ్లింటికి ఎల్లోచ్చాము తిరుపతి ఎల్లో
ఆ ఆ
హు
ఎటు పోయేదా అసలు ఏ ఎక్కడికెళ్ళలే అమ్మ వాళ్ళ ఇంటికి ఆహ్ అక్కడ అత్తగారింటికడా అమ్మవాళ్ల ఇంటికాడ ఈ రెండే ఇగ
అటుఇటు తిరగడం సరిపోయిందా
ఆ ఈ సమ్మర్ ఇగ ఇక్కడికి అక్కడికి తిరిగినం ఈ ఎండకు ఎవరింటి కన్న పోదాం అన్న కూడా భయం అయితంది
స ఆ జర్నీ చేయలేకపోతున్నాం అండి ఎండకు అసలు
అసలు వామ్మో మన ఇంట్లనయితేనే సేఫ్ అసలు వేరే వాళ్ళ ఇంట్లో పోవలి అనిపితలే
హు
ఎండలు బాగా కొడతాఉన్నాయి అసలు ఈసారి బాగున్నాయి ఎండలు
ఏ
ఫిబ్రవరి మార్చి నుంచినే ఎండలు స్టార్ట్ అయినయి అసలు ఈసారి
అవును బాగు అది కూడా ఎక్కువ ఉన్నాయి యాభై డిగ్రీల దాకా ఉన్నాయి సారి హూ
మరి వర్షాలు ఎట్లా వస్తాయో తెలియదు కానీ ఇవి అవునా
హూ పెరగడమే కానీ తగ్ గ్గడం ఉండదంట
ఇంకా ఎన్ని రోజులు ఉన్నయో ఏమో ఎండకాలం
అదే
బా ఇబ్బందయితాంది పిల్లల అయితే అసలు ఇంకా వాళ్ళతో భయమయి తాంద అసల్
అవును మనమే ఇంట్లున్నామంటే వాళ్ళు ఇంకా అల్లాడిపోతారు ఉమ్ నాట కంపిస్త ఉండలేరు
ఆ మామిడికాయ పచ్చడ పెట్టిర్రా
ఆ పెట్నం అంటే కొన్ని జలాలుంటే పెట్టిన
ఆ
ఉమ్
అమ్మ పె ట్టింది నేన్ పెట్టలేదు
ఉహూ అంటే కాయ ఉహూ ఏ కాలు తడప
మామ్మ పెట్ టుద్ది ఎప్పు ఏంటిది
ఏ కాయతో బడ్ సరి ఎక్కువంటున్నా
కాయలా
ఉమ్ ఉమ్
వాటితోటే మా చుట్టాల వాళ్ళ ఇంటికాడ చెట్ ట్టుంటే వాళ్ళ ఇంటి కడ చెట్టు కాయలు తెచ్చిల్లు తెచ్చీ ఇగ అమ్మ పెట్ పట్టింది పోయేటప్పుడు తీసుకెళ్దాంమని
మి కొచ్చా పెట్టడం
పెట్ట రాదన్నారు
రాదా మ్మ్ అదేలేండి అలవాట్లు
పోయినిస్ ఆ ఏదైనా అమ్మ మళ్ళీ పంపిత్ తరిపుడాకాయితే కారం కూడా అమ్మ పంపిస్తాంది ఇంట్లో కొంచెం సామానం అమ్మ వాళ్ళ ఇంటికాడి నుండే తీసుకెళ్తాం
మ్మ్
హ్మ్ హు
అమ్మ వాళ్ళు వ్యవసాయం చేస్తారు కదా ఆ అమ్మ వాళ్ళు వ్యవసాయం చేస్తారు కదా ఆ ఆ
హ్మ్
వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి కొంచెం దొరుకుతాయ్
హ్మ్ హు మీరు వంట చేస్తారా అన్ని
ఆ చేస్తా ఇ అత్తగారింటికి పోయినప్పుడు చెయాలిగా
వంట అన్ని ఏమన్నా వంట బాచేస్తారా అన్ని వచ్చా ఏమన్నా రాదు అని ఉంద
టే అప్పుడు రాలేగాని ఇప్పుడు ఓకే ఇప్పుడు వస్తాయి కానీ వసేస్తా బిర్యానీ కూడా చేస్తా ఇప్పుడు
హ్మ్ అన్ని చేస్తారు
ఇప్పుడు చేస్తా అప్పుడు రాలేదు
హ్మ్ హ్మ్ హ్మ్ ఇంకా అండి నేర్చుకున్నారా మీరు ఎట్లా నేర్చుకున్నారు
అయన నేర్పిచ్చ
హ్మ్ వచ్చా
ఆ అనుకోచ్చు మా అమ్మ అత్తమ్మ వాళ్ళు అ హాస్టల్లో వొంటలు వొండేవి అన్నట్ టు
హ్మ్ హు
అట్లా మా ఆయన వాళగు హా హాస్టల్ హాస్టల్ ఫుడ్ పిల్లల
ఆ హాస్టల్లో వండుతారు హ్మ్ హు
అట్లా మా ఆయన వాళ్ళ కొంచెం తెలిసుంటే ఆయన నాకు నేర్పించిం
హ్మ్ ఆ
అప్పులు చేయడం ముడ రాదు
హ్మ్ ఇప్పుడు వచ్చా నేర్చుకోవాలా
ఆ నేర్చుకున్నా ఇప్పుడు ఇప్పుడు చేస్తా అన్నీ చేత్తా ఇగ
హ్మ్ హు పిండి వంటల అన్నీ చేస్తారా
ఆ ఇప్పుడు వంటలు అన్న చేస్తా ఇగా చికెన్ వెజ్ నా అన్ని చేస్తా ఇగా అప్పుడు కొంచం రాదు కదా అమ్మ వాళ్ళంటే కొంచము ప్రేమ నేర్చుకుంటే ఎక్కువ మనం ఎందుకు వంటల వంటల కాడికి
ఉ
ఇప్పుడన్నీ చేస్తా
చ్చుకున్నారు అన్ని
ఆ
ఉమ్ ఇంకండి
ఇంకా మీరేం చేస్తారు
నాకు
రాదా
రావు నేర్చుకోవాల్
నేర్చుకోవాలి నే కోచు లే ఇగ
అదే టైం ఉందిగా నేర్చుకోవచ్చు లే అని
అవును
ఉ
పిల్లలు అత్ర అస్సలు ఉంటాలె ఎన్నెలా అమ్మ
విసిగిస్తారా
ఉ మస్తు గోరంగా ఇస్తకితాలు ఆ
ఉ
ఇప్పుడు నేను ఈరోజ పడుకున్నా కాబట్టి కొంచెం అమ్మ వాళ్ళు నోరితారు బాగా ఎన్ ఎండల ఆడత ఉన్నారు
ఉ మీరు ఇక ఏం చేత్తరండి పిల్లలన్ టెనే ఓర్లిస్తారు ఇసిగిస్తారు తప్పదు ఇంకా ఎంత అంటాండి వయసు చిన్న పిల్లలేనా పెద్ద పిల్లల
పెద్దోళ్ళు అంటే మరి సెవెన్ ఇప్పుడు ఎయిట్
ఉ
ఎయిట్ట్నైన్ ఉంటయి
ఉహు ఎయిట్ట్నైన్ అయిన ఇసిగిస్తున్నారా
ఆ పెద్దవాళ్ళయినా ఇంటలేరుమాట
ఇ
ఈడ అమ్మ ఇంటికాడ అంటే అమ్ మాతార్ ఇంటి కండంటె కొంచెం ఈ ఇబ్బంది పెట్టారు కానీ ఇక్కడ అమ్మ వాళ్ళింటి కాడ ఉన్నారు కద ఇం
ఉ
గారభమ్ ఎక్కువై పోతు
అహా అవును
కొట్టలేం ఇక్కడ తిట్టలేం
తిట్టలేం కొట్ తిట్టిన పోవాలే మీరు ఎక్కువ చేస్తారు
ఆ ఇంకెక్కువ చెప్తారు కొడితే
హ్మ్
కొడితే ఆ ఇక్కడ వీళ్ల ఆ ఇక్కడ వీళ్ళు ఆపడం ఆ వీళుంట ఉంటరుగా ఆపడానికి
ఉ పోలల సగం భయం పోతది
ఆ పోతది ఏమనలేదు ఇగ
హ్మ్ మిక అండి
ఇదేంటి సాంబార్ బద్